ఆ నమస్కారం అండి చేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీగానే ఉన్నామండి
అదే మా పాప నిదరకొచ్చిందండి
పడుకోబెట్టండి
పడుకోపెడుతూన్నానండి
నన్ను అడుగుతుంది మీ కొత్త డ్రెస్ ఉ చెప్పండి మరి ఏంటి విశేషాలు
షాలు అంటే ఇంకా రీసెంట్గా ఒకటి జరిగిందండి
ఏంటండి చెప్పండి ఏంటో
అంటే మా ఇంటి పక్కమిటి వాళ్ళు ఇట్లా ఆ ఇట్లా గొడవ పెట్టుకున్నారండి.
ఎందుకండి
అంటే తను బాగా తాగుతాడట అండి తాగితే ఇట్లా ఎందుకు తాగుతాను అంటే ఇడా మామ వాళ్ళ ఇంటి కాడడి మా మత్తవాళ్ళ ఇంటి కడ కదండీ ఇట్లా తాగాడండి తాగి ఊకే అంటే అంటే పొద్దుగాల లేసి అన ఊరికే తాకుంటుండది పావ తాగిదంటే గుడబ అంటారు కదా అండి ఆ గుడుంబా దాక్కుంటూ ఉండేదండి తను
ఎందుకు మరి అట్లా
ఏమో అండి ఊరికే పొద్దుగా మొహం కడిగే ముందుకే ఊరికే పొద్దుకో ఒక నాలుగైదు పవసలు తాగేదండి అవునను దా తల్ తర భోగాడుకుడేద అండి
ఓహో డబ్బు అదే డబ్బులు బాగున్నట్టు న్నాయండి ఖర్చు ఎట్లా పెట్టన్న తెలివాక అట్లా ఖర్చు పెడతానట్టున్నాడు
కూడా ఇట్లా ఎవ ఇంటి పక్కన ఉ రోళ్ళు ఎవ ఉన్నా వాళ్ళ బదలాడి బదలాడి తీసుకుంటాడండి ఇరవై రూపాయలు అయ అ జోకెంది అంటే అంటే అంటాడు కదా అబడు నాకు ఇరవై రూపాయలు ఇరవై పీజ్ ప్లీజ్ నా పానం అంతా ఉడుకుతాంది అనేసి అంటాడుడి
అంటే ఇక తాగి తాగి బానిస అయిపోయిడు కదా అండి ఇక తాకుంటుంటే ఇ షేక్ అయతుంది అన్నట్టు బాడి అంతా
బాగా కామెడీ చేసేదండి. పాపం తాను అంటే కొంచం మీ ఏరాల వాళ్లు చుట్టం కూడా అండి వాళ్లు రీసెంట్ గా తను చని పోయాడండి
అయ్యో! అంటే ఈ తాగుడు వల్లనే చనిపోయిడా అండి మరి?
అవునండి ఫస్ట్ హాస్పిటల్ తీసుకుపోతే లివర్లును కాార్జీలు ఖరాబ్ అయ్యినయ అన్నారండి ఎద గారు కార్జీలు గిట్ల అన్నీ ఖరాబ్ అయ్యిందంతోనే ఒక వారం దాకా తాగలేదండి అసలీకే తాగకుంటా ఊకే మాకు చెర్లు చెరువు ఉంటది కదాండి, ఒకే ఇట్లా వొలలు వేసుకునేది. ఇప్పుడు చిన్న చిన్న బుడ్డ వరకలు ఇట్లా పట్టుకొని తినేదండి ఊకే ఆయన కందులోటి పస్ అయినయాండి
ఆ ఆ....
గి బుడ్డు వరకలు తినడం వల్ల ఊకే కల్లు అంట పది రోజులు బంద్ పెట్టిండు ఎట్లఎట్లనో గానీ మళ్ల అలవాటు అయిందంట. తనకి ఇగా అలవాటై నిమ్మళంగా ఇగా మళ్ల వాళ హుస్సే వాళ్ల భార్య తిట్టుడే, వాళ్ల పిల్లలు తిట్టుడే, అందరు తిట్టుడే అండి ఇన్ని అంటే బొచ్చెడు పైసలు, యాభై ఆరవై అంటే లక్ష రూపాయల దాకా పెట్టుకుందాటండి హాస్పి.... అట్ల వంటి హెల్త్ బాగలేకుంటే ఇగన్ని పైసలు పెట్టిన్నాక కూడా మళ్ల తాగుతాన్నవు. మళ్లీ ఎందుకు? మంచిగా ఉండాలే గా. పైసలు అన్నీ వెస్ట్ గావా, అట్ల ఇట్ల అనేసి ఊకే తిట్టేదాటండి వాళ్ల భార్య
ఆ
అసలే వట్టించుకోవోయేదాటండి.
ఆ ఇగ దాని బానిస అయిపోయిండు కాబట్టి
ఉ ఇగ ఉ ఇగ తాగుడు అంబర్లు ఏయడము ఇట్ల అన్నీ ఊకే తినుకుంట ఉండేదండీ. కా కానీ అయినా ఇట్లా ట్రాక్టర్ గిట్లా తోడ్త్లతోల్తాడు అండి. మంచిగ మంచిగానే ఉంటాడు అండి. ఇట్లా ఎవ్వలికన్నా పోయినా గానీ ఇట్లా కూలీ అడుక్కుంటారు కదా ఐదు వందలు ఆరు వందలు గాని అవి ఖర్ అట్లా అడుకోడండి. యాభై వంద అడుకునేదండి పాపం ఆయన. అంటే కల్లు మందం తొందరగా వచ్ తాగితే తాగుదం అనేసి ఇట్లా అనుకునేది మా అమ్మ వాళ్ల కూడా రీసెంట్ గా మొన్న బియ్యం పట్టిస్తానికి గూడా వచ్చిందండి అంటే ఒక నాలుగు రోజులు చనిపోతాడు అనంగా వచ్చాడండి బియ్యం పట్టియడానికి.
ఉ
వచ్చి ఓ మా అంటే మా డాడీ అంటే ఆ రోజు శుక్ శుక్రవారం రోజున కదా, ఎవల్లు ఇట్లా పైసలు ఇయ్యారు కదాండి. అందుకోసం ఎస్ శుభ శుక్రవారం కదా ఇయ్యాను సాయంత్రం అయ్యి తాంది పొద్దుగలగ ఇస్తా అంటే అస్సలు పోలేదండి పోకుంటే నేనన్న కదా నీ ఇస్తా పో మావయ్య అనేసి అంటే ఇగో అంటే ఆయనకు నీను కోడలు అయిత కోడల నీ మీద నమ్మకం పెట్టి వెళ్తానా నాకు నువ్వే ఇయ్యాల పైసలు పొద్దుగా అనేసి ఆయన వెళ్ళిండండి వెళ్లి మార్నింగ్ డు వచ్చుడుతోనే నే ఇచ్చానండి డబ్బులు ఇచ్చడితోనే ఆ నువ్వు మాట మీద ఉన్నావు కూడాలా అనేసి ఇట్లా పైసలు తీసుకొని తాగాడండి తాగిన తర్వాత రెండు రోజులకే ఇగ అంటే పనికి పోయిచ్చిందండి
ఆ
అంటే పొదేళ్ళండి కూలి నాటుకండి నాటు వెళ్ళి వచ్చింది తను పొద్దుగాలనే నాకు అన్నమే అన్నడాట అన్నం తిన్నడాట అన్నం తిన్న తర్వాత చేపలు కూడా కూరట అంటే ఆయన అంత ముందుకు చేపలు పడిపోయా అట పండు
ఆ
ఇగా రీ ఎట్లా ఈ చడిపోతాడనంగా రెండు రోజులకే బాగా చేపలు పడ్డాయట బాగా తిన్నాడాటండి తిని ఆ రోజు ఆ రోజు కూడా చేపల కూరినే తిన్నాడాట మంచిగా పడుకున్నాడాటండి పండుకొని బాగా దూపు అయిందట వాటర్ దాగి పండుకున్నాక కొంచెం కొస ఊపిరి మీద ఉందాటండి సాయంత్రం వాళ్ళ భార్య వచ్చి చూసే లోపునే ఇన్నన్ని పాలు వేడి చేయ నన్నడాట పాలు వేడి చేసినోట్ల పోస్ తోనే ఇక చనిపోయాడటండి ఇగ
ఆ
ఇగ అంటే ఇగ ఊకే ఆమెను ఊకె టార్చర్ పెట్టేదండి ఊకే తాగి ఎట్లా పడితే అట్ల తిట్టడం కొట్టడం అది జరిగింది బాగా ఏడవలేదండి తను ఏడవలేద అట వాళ్ళ హస్బెండ్ చనిపోతే
ఇగా ఉన్ననీ రోజులు టార్చర్ చేసిండు న్నను ఇట్లా చేసిండు కదా అని ఆమె బాధ అంతా బతుకున్నప్పుడే బాధ అంతా అయిపోయింది ఆమెది అది చనిపోయినాక ఏం బాధ వస్తుంది
అవునండి పిల్లలు కూడా ఏడవ ఏడవలేదండి వాళ్ళు కూడా కొంచెంమనా జాలి ఉండదని కానీ తండ్రి చనిపోతే అట్లా కూడా జూయించలేదండి పాపం
ఉ ఏంటి
స్కూల్ కి వెళ్ళిందా
ఆ వెళ్లిందండి అండి
హ ప్రైవేట్ ఆ గవర్నమెంట్
గవర్నమెంట్ అండి
ఇంకా ప్రైవేట్‌లో ఎం చదివిపియ్యలేదండి
ప్రైవేట్ లో చ చప్పించే అంత ఉన్నోళ్ళం కాదండి మేము పే దోళ్లం అండి
అవునండి
ఊహూ
ఊహూ
పైసలు ఉండద్దా అండి ప్రైవేట్ గట్టిగా తోలితే డబ్బులు ఉండాలి కదండి
అవునా మీ బాబునండి
మా బాబ్ ఇప్పుడు కూడా గవర్నమెంట్ హస్టల్ల్లో ఉన్నాడండి
అవునండి పొరతుద పెటిట కుటి మావోళ్లు మేకలతో ఆడుతున్నారండి అవునా నాలుగు రెండు పిల్లలు రెండు తల్లులుండి రెండు నాలుగు పిల్లలు మూడు పిల్లండి ఒకదానికిే ఎక్ విన్స్ పుట్టాయండి
ఆహా
ఆ
మేకలలో పోతాయండి మరి ఇంటి దగ్గర మే
లేదండి ఆ ఒకటి పెద్దది వెళ్తుందిండి పిల్లలు ఒక రెండు పిల్లలు ఇంటికన్నే ఉంటాయండి
ఆ
హు మీది వేసువంటి ఇల్లాండి
మాది రేకుల ఇల్లండి
అవునండి మాది పె పెద్దటి ఇల్లుండి చెన్నెలల్ ఇల్లు అన్నట్టు
చల్లగా ఉండొచ్చు కదండి మీ ఇంట్లో మాకు ఎంండ పుల్ండి డ గొడతాంది వేడి భా తాంది
అవునండి చల్లనే ఉంటదండి ఇటు మేకల దొడ్డి అని ఉంటదండి అందులో గూడా చల్లగా ఉంటుదండి ఇం క్క
హ్మ్
ఈ గడ్డితోనీ కప్పింది కదా అండి చల్లగా ఉంటుంది అందరం ఇ ఇన్నే కూర్చుంటాం అండి
తునిగాకు గోస్తరా అండి మీరు మరి
ఆ కోస్తామండి మీరు గోస్తారా
ఆ అంటే మే కోయం ని మా అత్తమ్మ వాళ్ళు గోస్తారండి
అవున మీరెందుకు వెళ్ళరండి
మాకు కోయలేరండి నిన్న నా వల్ల గాదండి
అవునా మీ హస్బెండ్ కోయడా అండి ఆ
మా అత్త మా మావయ్య గోస్తారు తీసుకొస్తే మేము మడత పెడతామండి మా హస్బెండ్ వెళ్ళడండి మా హస్బెండు వేరే పని చేస్తాడండి
తదండి తునిగాకు బాండ చేస్తారండి ఇప్పుడు అదే సీజన్ గ మేల మేల స్టార్ట్ అయితది గావచ్చు
ఆ మే
హ్మ్ మేల స్టార్ట్ అయితది తునిగాకు ఇట్ల బీడీలు గిట్లా చేస్తారండి
ఆ మీ దగ్గర ఎవరనా చేస్తారా అండి మరి
లేదండి మా ఊలు ఎవలు జేరండి ఏంటిదండి కా ఏ నేర్చు కోలండి వామో నా జేయరాదండి అవి ఆయన మనకి ఇడెవలు ఇస్తారండి
ఇ చేయరాదంటే చేస్తదండి ఏదైనా ఆ చేస్తా అదే కదండి అయ్యేది
మా ఊళ్ళో ఎవలు జేయరండి
హ్మ్
మా ఊళ్ళు ఎవలైనా ఒకరి ఇద్దరు జేస్తే అదే ఎవళ ఇట్లా వాళ్ళు జేస్తాలు కదా అనేసి చేయొద్దు మనకి ఈ జంగల్ రాజ్యానికి ఎవళు ఇస్తారండి చేయడానికి
చేసి మన అమ్మకోడమే గదండి
నైట్ సిటీ మనం ఎడిపోయి అమ్ముకుంటారండి సిటీ లాం అంటే ఇట్లా షాపులల్లా వాళ్ళు ఇట్లా దుకాణలు అమ్తారు కాబట్టి వాళ్ళు చేసుకుంటా అమ్ముకుంటారండి
మనం కూడా చేస షాప్స్ లా లే వేసుకోవచ్చు కదా అండి తీసుకుంటారు కదా అట్లా
అవునా
ఉమ్ ఇక్కడ మా ఇంటెమ్మాట ఒక ఆమె చేసి చ్చేదండి బీడీలు ఎట్లా చేసా అని ఎన్నిసార్లు అడిగినా నాకు చెప్పలేని నేనుట్లచేద్దాం అనుకున్నా
అవునండి అంటే ఎడ్ సైడ్ అండి మీ ఇంటి సైడ్ వాళ్ళు
మా ఇంత ముందట్ ఉంటదండి వాళ్ళ ఇల్లు
అవును ఇప్పుడు కూడా చేస్తుంద అండి
చేేస్
అవునా
ఆ అందులో పెట్టే పోవాకి ఎక్కడ దొరుకుతుది ఎట్లా చేసడు ఏం కథ అని చాలా సార్లు డీటెయిల్స్ అడిగినా గాని చెప్పలేదండి చెప్పేది ఉంటే మాగాక్క ఖాళీగా ఉంటాం కాబట్టి కొంచెం అవి కూడా ట్రై చేద్దాం అమె చేసి ఇప్పుడు తాగేట వాళ్ళ అందరూ తీ ఆమె దగ్గకి వెళ్ళి కొను కునేది
అవునా అట్లా మనకు వర్కుంటే అయిపోవండి కాలీగు ఉనకి
అ ఇప్పుడు దీని గురించి మహిళా సంఘాలలో కూడా ట్రైనింగ్లు ఇస్తారు కదండి అక్కడికి ఎళ్ళైనా ట్రైనింగ్ చేసి తెసుకొని ఇప్పుడు పల్లెటూర్లలో ఆకు గీట్ల మనక అంతా ఇంకా ఉచితంగా దొరుకుతుంది కొనుక్కోకుండా మ ఆ ఊర్లలోనే నేర్చుకోవచ్చు ఏదైనా
ఉమ్